హలో హ హలో
ఆ హలో
సిస్టర్ వినిపిస్తుంద నా
ఆ విన్ వినిపిస్తుంది వినిపిస్తుంది ఎలా ఉన్నారు బాగున్నారా
బాగున్నారా తిన్నారా
లేదు మా ఇంకా చేయాలి
ఓకే సిస్టర్ ఏం స్పెషల్ ఏం చేయాలనుకుంటున్నారు
లేదు డిన్నర్ ఇడ్లీ పెట్టాను ఇంకా మార్నింగ్ వచ్చి అంటే ట్రావెల్ ప్లాన్ చేస్తున్నాము ఈసారి కోయంబత్తూర్కి వెళ్ళాలి అనేసి ఫ్రెండ్స్ అంతా
ఈషా టెంపుల్ కదా
ఆ కోయంబత్తూర్ అదే మనకి తమిళనాడు దగ్గరా
తెలుసులేండి ఐడియా ఉంది మాకు దగ్గరే కదా
ఆ ఎందుకంటే కొంచెం మనశ్శాంతి కోసం బాగుంటుంది కదా ఎందుకంటే ఇప్పుడు ఇంకా కిడ్స్ కి స్కూల్ స్టార్ట్ అయిపోతుందా ఇంకా మనం ఎక్కడికి వెళ్ళలేం కదా సో అందుకి ఇంకా వెళ్దాము అనుకుంటా ఉన్నాము కానీ ఫుల్ వానలు పడు తావున్నాయి అదే ఆలోచిస్తా ఉన్నాను
అవి ఏమి అనలేని సిస్టర్ గాలి వన్లాగ ఇట్లా వస్తాంది ఏళ్ళిపోతా ఉంది ట్రావెల్ చేసుకోండి బాగుంటుంది ఈశా టెంపుల్
కదా అదే చూస్తున్నాను గూగుల్లో అక్కడ అకామిడేషన అంతా ట్రావెల్కి ఎంత అవుతుంది అనేసి ఫ్రెండ్స్ అంతా వెళ్దామని ప్లాన్ చేస్తా ఉన్నాం
ఓకే
ఉంట ఇంకా ఆ అంటే లైటింగ్ షో అది బాగుంటుందంట కదా నైట్ టైం ఉమ్ మీరేం ట్రావెల్ ప్లాన్ చేయలేదా ఎక్కడ హాలిడేస్లో
ప్రజెంట్ అయితే ఎక్కడికి వెళ్ళలే సిస్టర్ ఎందుకంటే నాకు చిన్న బాబు ఉన్నాడు. కాబట్టి ఆ ఓకే ఇక్కడికి వెళ్ళలేము మనం వెళ్ళాలినుకున్న చిన్న పిల్లళ్లు ఉండరు కదా
కదా అదే క్యారీ చేయాలంటే కష్టం ఎప్పుడు ఎండలు, వానలకి
ఆ అవును అందులో ఈ ఈ ఎండలు చాలా విపరీ రతంగా ఉన్నాయి ఈ ఇయరు
అస్సలు మనమే డిహైడ్రేషన్ అయిపోతా ఉన్నాము ఇంకా పిల్లలకి ఇంకా అయిపోతుంది
అందుకే ఎప్ ప్రజెంట్కి అయితే ఎక్కడికి ప్లాన్ చేయలేదు మేము వెళ్ళాలి కానీ వెళ్ళాలి అనుకున్నా కూడా ఇంకా ఏమి వెళ్ళడానికి అయ్యేటట్టుగా కనిపించలా
అదే అదే కొంచెం పెద్దగా అయిపోతే మనం ఎక్కడికనా ఉమ్ ఉమ్ ఎక్కడికి కోలారు ఓకే ఓకే ఆ ఆ కోటిలింగాలు అవును కె జి ఎఫ్
ఆ తర్వాత ఇంకా నా బాబు ఉండడు అంతా ఇక్కడ నుంచి చాలా లాంగ్ అయిపోతది మాకు అన్ జర్నీ చేసి వచ్చినామ అంటే ఇంకా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తది మళ్ళీ వద్దులే అని చెప్పి మళ్ళీ సైలెంట్ అయి తినము
ఉమ్ ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉంటే కష్టం క్యారీ చేయాలంటే అన్నిటికీ ప్రాబ్లమే చుత్తం ఆహా ఒక స్టేజ్ వచ్చేదాకా అంతే ఒక ఏజ్ రావాలి ఆ తర్వాత ఏళ్ళొచ్చు ఆ తర్వాత వాళ్ళే వెళ్ళిపోతారు.
అవును ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే భయం లేకుండా తీసుకెళ్ళిపోవచ్చు ఫోర్ ఇయర్స్ టూ, త్రీ ఇయర్స్ అంటే వాళ్ళు క్యారీ చేయలేం. ఏడుస్తారు జర్నీలు అస్సలు పడవు ఓ చిన్న పిల్ల ఓలకి
తీకొని మనం వెళ్ళలేము మనకి ఇబ్బంది వాళ్ళతో ఏగలేము మనం హ్యాపీగా ఉండలేము
మా బాబా అయితే బస్సు మధ్యలోనే దిగేయమంటాడు
అదే అదే అల్లనే ఉన్నారు ఇప్పుడు పిల్లలు అంతా
కార్ అయితే కొంచెం కంఫర్ట్ గా ఉంటాడు. కుదురుగా కూర్చొని అంటే బస్సులో అయితే ట్రావెల్ చేసేదంటే పక్కన వాళ్ళు అందరు అరుస్తా అంటారు వాళ్ళు వీళ్ళు తగులుతారు కాబట్టి వాళ్ళ ఇరిటేషన్ వచ్చేస్తది అదే మన ఓన్ వె అయితే ఆ ఓన్ వెహికల్ అయితే ఎక్కడెకి బయట ఫ్రంట్ లో అన్నా కూర్చోవచ్చు బ్యాక్ సైడ్ అనా కూర్ కూచోవచ్చు జాలీగా కూర్చొని ఏసిల్ పోతాం కాబట్టి ఇబ్బంది ఆ వాళ్ళు ఏడ్చినప్పుడు దిగేసి అవును ఆ మనం వెళ్ళాలనేసన అంటే పెట్రోల్ ఖర్చులకే అయిపోతది.
అయ్యో ఖచ్చితంగా ఇప్పుడు అన్నీ పెరిగింది కదా కాస్ట్ అంత
అవును పెట్రోల్ ధర మీద ముందున్న దానికంటే ట్వంటీ ఫైవ్ రు ట్రీస్ ఏమో పెంచారు. ఇంక ట్రావెల్ ఖర్చులంటే ఇంగా చాలా పెరిగాయి సిస్టర్
ఎక్కడికెళ్ళలేమ్ మేమ్
హ్మ్ ఏళ్ళండి ఈషా టెంపులయితే బావుంటది. హ్మ్ హు పెదైగ ఉంటుంది ఆయన దెనికన్నా ఎళ్ళాలంటే రాసిపెట్టి ఉండాలెండి
అంతేరా ఒ ఒక ఆహా తింటవా అలా ఏం లేదు మనం అనుకుంటే వెళ్ళొచ్చు కాక్పోతే ఒక స్టేజ్ రావాలి ఒక టైం కావాలి అంతే
అంతే పిల్లోల్ పెద్దోళ్ అయిపోయిన్ తర్వాత మనము అవ్వల్ అయిపోయిన్ తర్వాత ఎళ్ళొచ్చు.
ఆ అంతే
అమ్మవాల్ ఎళ్తుండ్లే ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టేసిన తర్వాత
అదే కదా అయినా ఏం ఇప్పుడు దూరంగ వెళ్ళాలన్నా అదే అదే
ఫ్రీగా ఎళ్లేేసి వస్తా అన్నార్ సిస్టర్ నేను ఈరోజు జర్నీ చేస్ చెప్పాన్ గదా సగానికి సగం మంది అవ్వలే
అవును ముస్లిం వాళ్ళకి టైం పాస్ అవ్వాలి గదా పాపం అందుకే
అందులో ఇంకా ఈ ఫ్రీ బస్ అయ్యే కాడికి వాళ్ళ ఖర్చుల్కు మాత్రం అమౌంట్ ఎత్ పెట్ కొనేసి మిగ్తా అంతా ఫ్రీ బస్సే ఎక్కడెక్కడికి ఎళ్ళాలనుకుంటున్నారో అక్కడక్కడికి ఎళ్ ఆ అవును మిగతా అంతా జర్నీల్కి ఆధార్ కార్డు చూపించినారా ఎళ్ళేసి వచ్చేసినారా అంతే
గంతే మ్మ్ ఇంకా లంచ్ ఆ డిన్నర్ అయిందా మీది
ఆ అయింది సిస్టర్ ఆ సిస్టర్ అయింది.
అయిందా ఓకే ఓకే
అయిపోయింది సిస్టర్ తిన్నా అమ్మ అన్నం చేసింది తర్వాత వంకాయ కర్రీ ఈయమ్మ చేస్ వండింది. సుష్టిగ తినేసి కూర్చోనున్న
ఇంకా వాడు పడుకున్నప్పుడు మెల్లగా తినేయాలి పిల్లలు పడుకున్నప్పుడే అన్నీ వర్క్ చేసుకోవాలి.
ఆ అవును మాములుగ అయితే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే నేనే చేసుకుంటా అమ్మ వాళ్ళ ఇ ఇంట్లో కొస్తే మన రాజ్యమే గా
అదే గదా అదే గదా అమ్మ వాళ్ళు మనకే తెచ్చిస్తరు.
అవును అవును మా అమ్మ అయితే టైం అయింది లే
అదే అంటే ఇక్కడన్నీ రివర్స్గా ఉంటయి ఇక్కడ అన్ని రివర్స్ అదే
అవును అక్కడ మనల్ని ఎవరు తి తిన్నార లేదా అని జేప్పి ఎవరు పట్టించుకోరు సిస్టర్
అడ మనమే పెట్టుకొని తినేసి ఎదురు జూస్త ఉండాలి అంతే
ఆ వాళ్ల ఇంటికి ఒక పని మనిషి కావాలి గాబట్టి తీసుకొని బోతారు అంతే
ఉహూ అది నిజమే చు చూ
పాపమూ
అంటే మనం వచ్చాక రెస్ట్ తీసుకుంటాం గదా అదే అదే
మనవప్ పని మనిషి మనం ఏళ్ళిపోయినామంటే వాళ్లు ఫుల్ రెస్ట్ లో ఉంటారు అప్పుడు ఉమ్మ్ వాళ్ తీర్థయాత్రలకి వాళ్ల కూతుర్లా దేగ్గరికి ఆడికిడికి తిరుకుంటా ఉంటారు
అంటే టైం పాస్ కదా టైం పాస్ టైం పాస్ అవ్వాలి గదా
ఉమ్మ్ మళ్లీ వాళ్ల దగ్గరికేళ్ళేసి మన గురించి చెప్పాల గదా ఆ నాక్ కోడలు ఇట్లా నా కోడలట్లా జేసింది
అంటే టైం పాస్ కదా అది గూడ అది
ఆ యా వాళ్లకేదో ఒక టాపిక్ కావాలి గాబట్టి మాట్లాడుకుంట అంటారన్నమాట
అంతే
హబా హూ ఇంకేం సిస్టర్ మళ్లీ ఏళ్లేసి వచ్చేసిన్ తర్వాత మళ్లీ ఎక్కడికి వెళ్తారు నిషా అయిపోయిన్ తర్వాత
ఇంకా ఇంకేం లేదురా కొండకంటే అనుకున్నాం గానీ అది క్యాన్సిల్ అయ్యింది మ్చ్ ఎందుకంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ పెడుతుందంట దర్శనానికి
ట్వంటీ ఫోర్ అవర్స్ పైనే పడతా ఉంది సిస్టర్
ఉమ్మ్ అంటే ఇంకా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిందం అంటే జూన్ లో అప్పుడు కొంచెం ఖాళీగా ఉంటుంది త్వరగా అయిపోతుంది అష్ ఆమె అన్నద ఎందుకంటే ఇంకా అన్నీ లేలే అంటే వీక్ డేస్ లో వెళ్ళరా ఎప్పుడు గానీ వీకెండ్స్ లో వెళ్లగుడదు
ఉమ్మ్
వీకెండ్స్లో వెళ్తే సారీ వీక్ డేస్లో వెళ్తే అప్పుడు కొంచెం బెటరు ఇంక ఈ లీవులకి ఇంకా ఎక్కువ ఉన్నారు కంపార్ట్మెంట్ లోనే వేసేస్తున్నారు ట్వెల్వ్ అవర్స్ నడచ నడిచి చేసి అది మెయిన్ ప్రాబ్లమ్
అందులో ఇప్పుడు ఎక్కువ వెహికల్స్ గూడ పంపించ్ పిచ్చడం లేదు మేము అక్కడే గదా ఉండేది ఎక్కువ వెహికల్స్ ని పంపించడం లేదు అందులో ఈ చిరుత పులులు ఎక్కడంటే అక్కడ తిరుగులడతూ ఉన్నాయి మొన్న ఈ మధ్య ఒకటి ఆ ఒకటి పట్టి ఏశినారు యూనివర్సిటీ లోపలికి వచ్చేసింది
ఆహ్
ఆ ఎవరో ఒక అమ్మాయి అక్కడ వాష్ రూమ్లలోకి వెళ్తే యూనివర్సిటీ లోపలికి వచ్చేసిందనేసానునని జేప్పానని అదొక్ పెద్ద న్యూస్ అయ్యింద్ దాన్ని బాత్రూమ్లో పెట్టి లాక్ చేసి మళ్ళీ ఫారెస్టర్స్ వచ్చి దాన్ని తీసుకొని పోయేసి మళ్ళీ జూలో వేసినారు
ఉహు ఆ జూలో అయితే ఆ ఎయానిమల్ చాలా బక్కగయిపోయినైలే
వాళ్ళక్ వేట్టే ఫుడ్ కూడా విలు తినేస్తా ఉంట్
అదే కదా అట్లాగానే ఉంది అయోఅయో
అట్లే చేస్తన్నాయి తిరుమలలు అయితే మాత్రం వర్షాలు ఎప్పుడు పడుతానే ఉంటది
పడుతా ఉంటాయి ఇక్కడ చల్లగానే ఉంటుంది మాకు
ఆ ఎప్పుడు చల్లగానే ఉంటుంది సిస్టర్ తిరుమలలో పడ్తానే ఉంటాయి వర్షాలు భక్తుల్ రద్దీ ఉ